హలో
బోన్నారండి
ఆ బోన్నామండి మీరు బోన్నరండి
ఆ బోన్నావండి
ఏం చేస్తున్నారండి
ఏమి లేదండి కలిగున్నం మీరండి
మేము కలిగానే ఉన్నమండి తిన్నారండి
ఆ తిన్నమండి మీరు తిన్నారండి
ఆ తిన్నామండి ఎమ్ చేస్తున్నారండి
ఏంలేదండి ఉత్తి కాళియేండి మికిష్టమైన వంటలేటండీ
నకు ఇష్టమైన వంటలంటే పప్పు అన్నం ఆవకాయ పొడి అండి దాంట్లో కొంచెం నెయ్యండి
ఆ ఓకే ఓకే
మీకిఅండి
మాకు బిర్యానీ అండి
అవునా అండి మీరు బాచేస్తారా అండి బిర్యానీ చేయడం వచ్చా అండి
వచ్చండి బాగా చెప్పాలా అండి
ఆ చెప్పండి పర్లేదు
ఆ ఫస్ట్ వచ్చేసి కావల్సిన పదార్థాలన్న తీసుకోవాలండి బాస్మతి బియ్యము ఉప్పు కారం బిర్యానీ స్పైసెస్ బిర్యానీ మసాలా పెరుగు నిమ మ్మకాయ్ పచ్చిమిర్చి టమోటా కర్వేపాకు కొత్తిమీరా పుదీనా ఇవన్నీ ఫస్ట్ తీసుకోవాలండి మీకెంత కావాలంటే అంత తీసుకోవాలి ఫస్ట్ ఓకే చికెన్ అండి చికెన్ని మనుషుల్ని బట్టి తీసుకోవాలండి అంటే మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉం
అ ఆండి
ఆ ఆ తీసుకుంటే తర్వాత ఈ పద ఫస్ట్ వచ్చేసి చిక్ ఆనియన్స్ కట్ చేసుకుంటారకాదండి
అవునండి
అవి ఫ్రై చేయాలండి ఫస్ట్ మీరు
అ అండి
ఆ ఫ్రై చేేసిన వెంటనే అవి సై పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మ చికెన్ని ని మాగ్నెట్ చేసుకోవాల ఫస్ట్ చికెన్ని బాగా కడగాలండి
హ అండి
ఆ కడిగిన చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి మ్యాగ్నేట్ అంతా కలుపుకోవాలండి నీటిగా అంటే ఫస్ట్ వచ్చేసి ఉప్పు కారం పసుపు అన్ని పొడిలేసి పెరుగేసి నిమ్మకాయ చల్లి ఓగు వేసి అంతా కలుపుకోవాలండి బాగా
హా
ఆ కలుపుకొని అది ఒక గంట గాని రెండు గంటలు గాని అలానే పెట్టుకోవాలండి స్ నన్ని
అవును
అలానే పెట్టుకున్న తర్వాత ఆ మీరు ఫస్ట్ బిర్యానీ రైస్ చేయడానికి స్పైసస్ అని తీసుకోనండి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అవన్నీ కావాలండి
ఆ అండి
ఆ దాన్ని ఫస్ట్ ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకుంటే రెండు కప్పులు వాటర్ పోయ్యాలి అండి
ఓకే అండి
ఆ ఆ అది పోసిన తర్వాత సెవె పర్సెంట్ ఉడకాలండి రైస్ అందులో బిర్యానీ స్పైసెస్ వేసిన తర్వాత
అవునండి
ఆ ఆ తర్వాత మళ్ళీ మనం ఇట్స్ ఇంకొక్కడాయిలో ఫస్ట్ ఆయిల్ వేసి దాన్ని చికెన్ మనం మ్యాగనీ చేసుకున్నాం కదండి
అవునండి
ఆ అదంతా దాంట్లోకి వేసుకోవాలండి
ఆ అండి
ఆ దానిలోకి వేసుకుంటే ఆ తర్వాత ఆ అది అది కొంచెం అంత హాఫ్ హాఫ్ ఉడికిన తర్వాత అంత రైస్ నువ్ సెవెంటీ పర్సెంట్ ఉడక్ పెట్టున్నావు కదండి
అవును
దాన్ని ఫస్ట్ లేయర్ ఫస్ట్ ఒక చికెన్ వేసి దాన్ని లేయర్ వేసుకోవాలండి
ఓకే అండి
మళ్ళీ ఇంకొక లేయరు చికెన్ వేసి మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేయాలండి అట్లా లేర్స్ తర్స్ వేసుకొని దాని ఫైన మూత పెట్టి దాన్ ఇంకా దాని పైన ఒకటి ఏదైనా బరువు ఉ ఏది పెట్టాలండి
అవునా అండి
ఆ అండి ఆ తర్వాత మనం కొంచెం ఒక గంట ఆగనిచ్చి సిమ్లో లో ఇంక తర్వాత తీసేసి ఫస్ట్ ఆ మనం వేయించుకున్న ఆనియన్స్
అవునండి
ఆ ఆనియన్స్ అనేది వేయాలండి ఆ తర్వాత గీయాలండి కొత్తిమీర పుదీనా అదంతా వేయాలండి
హండి
ఆ అవంతా వేస్తే ఆ బిర్యానీ రుచికరమయిన బిర్యానీ బాగా రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది మనం బయట వెళ్ళి తినేదానికంటే ఇదే చాలా బాగుం
అవునండి చాలా సులభంగా చేసుకోవచ్చు
చాలా శుభంగా చేసుకోవచ్చు అలానే టేస్టీగా కూడా ఉంటుందండి బాగా మీకేం వంటలు వచ్చండి
నాకు చాలానే వచ్చండి మీకు ఏదైనా కావాలంటే అడగండి నేను చెప్తా దాని గురించి
ఆ ఆ పప్పు గురించి చెప్పండి
పప్పు గురించా అండి ఏం లేదు టే ఫస్ట్ మనకు కావాల్సిన ఏపు ఏమేమంటే కంది బ్యాల్లు
కాది
మీకు ఆకుకూర పప్పు తెలుస ఆకూర పప్పు కావాలా ఏంటి నార్మల్ పప్పు గురించి కావాలా
ఏదో ఒకటి చెప్పండి టేస్టీగా ఉండేది
అలా అయితే ఆకూరలు వేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అలానే రుచికరం కూడా ఉంటాదండి
ఓకే అండి
చాలా ఆకుకూరలు వేసుకొని చేసుకోవచ్చండి
ఓకే
మనకు కావాల్సినేటివి కందిపప్పు ఆకూర ఏదైనా అండి ఆకూర పాలకూర గాని మెంతక్ కాని
ఆ ఆ
ఇంకా అట్లా ఆకూరలు ఏదన్నా ఒకటి తీసుకొని దాన్ని బాగా కడిగి నీటిగా ఆకులా ఆకులని చుంచి పెట్టుకొని దాని తర్వాత ఇంకా ఎండు మనం ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు
ఆ ఆ
టమోటాలు కూడా వేసుకోవాలండి రుచి కోసం
ఆ అండి
దాని తర్వాత కొంచెం చింతపండు
ఓకే
ఆయిలండి కొంచెం
ఆ ఆ
తగినంత ఉప్పు
ఓకే
ఇంకా అవన్నీ కావాలండి ఇవన్నీ మనకి కావల్సిన పదార్థాలు
ఓకే ఓకే
మంచిగా కందిపప్పుని జనా మనం ఇంట్లో ఎంత మంది ఉంటాం దాన్ని బట్టి చిన్న సైజ్ కప్ప లేదంటే ఎంత కావాలో అంత తగినంత అండి
ఆ ఆ
తీసుకొని మంచిగా నీళ్ళలో కడిగి ఫస్ట్ మనం కందిపప్పు వేసుకుంటామండి ఇక ప్రెషర్ కుక్కర్ ఉంటారు కదా అండి
ఆ అండి
ఆ దాంట్లోకి వేసేసుకొని కొన్ని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని
ఓకే
ఆ కూర పెట్టుకొని
ఆ
చ్చీది ఎండుమిర్చి గాని పచ్చిమిర్చి గాని వేసుకని అండి ఇంకా టమోటలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా అట్లానే ఒక ఎరగడ్డ కట్ చేసుకొని
ఓకే
ఇంకా అలానే ఇది కొంచెం చింతపండు కొంచెం ఉప్పు తెల్లవాయి తెలుసా అండి మీకు తెల్లగడ్డ అంటారు అది కొంచెం వేసుకొని.
ఆహ్ ఆహ్.
మనము విజీలు పట్టినప్పుడు పొంగోస్తుంది కదండి.
అవునండి.
అట్లా పొంగు రాకుండా ఆయిల్ వేసుకుంటామండి.
అవునండి ఆయిల్ పైన పుసుకుంటే పొంగు రాదండి అది.
ఆహ్ అవునండి అవన్నీ వేసుకొని ఒక. దగ్గర దగ్గరగా ఒక ఐదు విజిలు గాని ఆరు విజిలు గాని వస్తే. అవి మంచిగా మెత్తగా ఉడికిపోయింటాయండి.
అవునండి.
ఆహ్ దాన్ని అది చల్ల. న తర్వాత కొంచెం దాంట్లో అదే మనం రసం అంటామండి.
అవునండి.
ఆ నీళ్ళు సపరేట్ చేసుకొని.
ఆహ్ ఓకే.
పప్పుగత్తి తీసుకొని మంచిగా నున్నగా ఎనుపుకోవాలండి.
ఓకే అండి.
ఆహ్ ఎన్నుకున్న తర్వాత. ఇంకా పోపేసుకుంటాం కదండి మనం. ఇంకా పోపు కాదు మనం నెయ్యితో అయినా వేసుకోవచ్చండి నెయ్యితో కూడా చాలా రుచిగా ఉంది.
ఆహ్ అవునండి నూనెతో కంటే నెయ్యితో బాగుంటుందండి.
ఆహ్ అవునండి.
ఆహ్ అండి.
దాని తర్వాత ఆహ్ నెయ్యి నూనె ఏదో ఒకటి మనకు కావాల్సింది ది మన దగ్గర. అన్నది వేసుకొని.
ఓకే.
ఫస్ట్ ఆహ్ వేసుకున్న తర్వాత తెల్లవయ మనం దంచుకోంటాం కదా.
ఆహ్ అవునండి.
అది వేసిన తర్వాత కొంచెం కరివేపాకు. పచ్చిదైనా పర్లేదు ఎండుదైనా పర్వాలేదండి. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పాలంటే పచ్చిది తీసుకోమనే చెప్తానండి.
అవునండి బాగుంటుంది.
ఆహ్ ఎహే ఆరోగ్యానికి చాలా మంచిదండి అది.
అవునండి.
కైనా పెద్దళ్లకైనా ఎవరికైనా చాలా మంచిదండి. కానీ మన పిల్లలు తినారండి ఇంట్లో వా ఇంట్లో.
ఈ కాలంలో పిల్లలు తినారండి.
అవునండి అన్ని తీసి పక్కన పెట్టేస్తారు ఆకుకూరలు అయినా సరే పప్పులు ఆకు. కురేష్నా తినారండి.
ఈ కాలంలో పిల్లలు పిజ్జాలు బర్గర్లు బయట ఫుడ్ ఎక్కువ తింటారండి. ఆహ్ అసలు ఆహ్ అ అసలు. తినకూడదండి హెల్త్ ఫాస్ట్ గా పాడైపోతు. ఎంత అయితే మనం పండించినవి తింటామో అంత మంచిగుంటుందిండి హెల్త్.
అవునండి మోస్ట్లీ. ఏమున్నా సరే ఇంట్లో చేసుకోడానికి. ఆ ప్రయారిటీ ఇవ్వాలండి మేము మోస్ట్లీ అన్ని ఇంట్లోనే చేసుకుంటామ అండి ఏమి బయట తినం
ఓకే అండి
ఇప్పుడు ఇంకా రేరండి ఇంకా తినాల్సినంత వస్తా ఆ అదేంటి సందర్భం వస్తే తప్ప తినమండి
అవునండి అలానే ఉండాలండి
ఆ అవునండి
ఆ ఈ కాలంలో ఫాస్ట్ ఫాస్ట్ గా హార్ట్ అటాక్ లాంటవని వస్తున్నాయండి ఇట్లా తినడం వల్ల అసలు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలండి చిన్న పిల్లల అది కూడా మరి
అదే అండి అందుకే అండి నేను ఇంట్లో ఈ ఆకుర్లు పప్పు అవన్నీ ప్రిఫర్ చేస్తామండి మా ఇండ్లల్లో
ఆ ఆకూరతో పాటు ఇంకా కర్రీలు చేస్తారు అవి
అవునండి ఆ ఇప్పుడు కాలంలో పిల్లలు ఏడ తిన్ ఉంటారండి అంతా బయట ఫుడ్డుకు అలవాటు అయిపోయి ఇంట్లో ఎంత మంచిగా చేసినా తినరండి
అవునండి
ఇంకా అట్లా పోపులకు ఏసుకొని కరివేపాకు ఎండుమిర్చి కొన్ని ఆవాలు జీలకర్ర
ఆ ఓకే
ద్ద ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా ఏసుకొని
ఓకే
ఆ పోపు ఏసుకున్న తర్వాత మనం పప్పు దాంట్లోకి వేసామన్ మనం నున్నగా ఎనుకుంటాం కదండి బా అదంతా పోపు పోపులేకి ఏసేస్తే ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద ఇట్లా పెట్టామంటే ఇట్లా గెదిరిచ్చామంటే అంతే అండి చాలా రుచిగా వస్తది అండి ఇంకప్పుడు మనం వేడి వేడి అన్ అన్నంలో తింటే కొంచెం నెయ్యి ఏసుకొని ఆ కొంచెం నెయ్యి ఏసుకొని ఆవకాయ ఏసుకొని తింటే చాలా బాగుంటదండి
సరే అండి బాయండి ధన్యవాదములండి.
ఆ ఓకే అండి
ఆ